హలో
ఆ చెప్పు
ఏంచేస్తున్నావ్ రా ఖాలినేనా
ఆ ఖాలినే నువ్వు
నేను కాలీనే ఇప్పుడు అయింది పని కూర్చున్న ఒత్తిగా
తిన్నరా
తిన్నాం ర నువ్ తిన్నావా
ఆ తిన్నం ఏంటి సండే స్పెషల్
ఈరోజ
చికెనా ఓన్లీ చికెనేనా చపాతి పూరి
ఆ చపాతి బగారా రైస్
ఆఓ మాది చికెన్ బగారా రైస్
ఒకే
ఆ
ఇంకా ఏం చేస్తున్నావ్
ఏం లే ఆ ఉన్నారు బాబు ఆడుకున్నాడు పాప ఆడుకుంటంది
ఆ ఇప్పుడేనా వెళ్తారా ఏం లే వాళ ఆడుకుంటున్నారా
ఆహా ఏంటి పోవలే ఇంటికాడనే
అవునా మామూలుగా పార్క్ కటట్ ఎలార
ఆహా అంటే వెళ్తాం కానీ ఎప్పుడన్నా ఒకసారే ఏమనా బర్త్ డేలకు ఆనివర్సరీకో ఇప్పుడేమి ఇవాళ ఏమి లేవు కదా అని
అవు మేము మాకు దగ్గరేరే పార్క్ ఈవినింగ్ టైమ్ లో వెళ్తాం
ఆ మాకు కొంచం ఈ విలేజ్ దాటి సీటీలోకి పోవాలి దూరం
అవునా మాకు దగ్గరే ఇగ పక్కనే ఉంటది ఒక గల్లి పక్కన ఇగ ఒకవేళ వాళ్ళు ఆడుకుంటామంటే తీసుకెళ్తాం లేకపోతే లేదు ఇగ ఇంట్లోనే
ఆ ఆ గల్లిపక్క కాని అంటే వాళ్ళకి ఈవినింగ్ టైమ్ లో తీసుకోవచ్చు డైలీ ఆడుకోవడానికి ఏం కాదు
అవునవునవును.
ఊ ఆడ అవి ఉంటాయా ఉయ్యా వాళ్ళలో వాల్లెట్
అవును అవును ఎక్కటివే జారుడు బం బండ అన్ని ఉంటాయిరా
ఆ ఎక్కువ ఏద ఆడతారు.
ఇంటికాడ బాల్స్ ఇట్లా ఉంటాయి తీసుకొచ్చుకుంట్రు ఈగ వాడతోటి క్యాచ్ చే చ ఆడతారు ఇక ఉయ్యాల ఊగుతాం ఇక కొద్ది సేపు జారుడు బండ ఉంటది కదా దాంట్లో ఆడుతారు. ఇక మళ్ళీ ఇంక స్టెప్స్ ఎక్కడం ఉంటాయి కదా పైకి ఎక్కడం బండలాగా వే ఎక్కుతారు. అన్ని అన్ని చేస్తారు. ఇసుకుంటది మంచిగ ఇసుకలో ఆడతారు.
ఉ
అన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇగ మేము ఇగ ఉయ్యాలి ఊగితే ఊగుతాం లేకపోతే ఇక పక్కన కూర్చొని ఇక వాళ్ళని చూసుడే సరిపోతాది. భయం అయితది ఎటన్నా పోతారేమో అని చాలా మంది పిల్లలు వస్తారు కదా
ఆ
ఇగ వాళ్ళను కాపలా కాసుకుంట కుర్చ్ చాలు
ఈవెనింగ్ టైమ్ లో పోతారా మార్నింగ్ అ
ఇద్దో
పార్క్కి
ఈవినింగేరా ఈవినింగ్ చాలా మంది పిల్లలు వస్తారు ఇక మార్నింగ్ అంటే కుదరదు ఈవినింగ్ అయితే మన త్రీ థర్టీ ఫోర్ కి అట్లా వెళ్తే ఇక సిక్స్ సిక్స్ థర్టీ అప్పటి దాకా ఉండి రావచ్చు
ఆ ఇప్పుడు సమ్మరే ఇంకా లేట్గా వెళ్ళండి
ఆ లేటుగా ఎల్లలే ఎండల్ కాలం
ఆ ఇప్పుడే స్టార్ట్ కదా ఫైవ్ కట్లా వెళ్ళండి
అందుకే
ఊ ఎక్కు ఊ మీరేమైనా ఆడ పట్టుకుంటారా మరి పార్కు లంటే ఉయ్యాల ఉగడమో
ఆ ఉయ్యాలలు ఊగుతాము ఉయ్యాలి ఊగుతాం రా ఇంకేం చెయ్యము మేము
ఊ అంతేగా పెద్దవాళ్ళకి ఏముంటాది ఉయ్యాల ఊగడం ఊ అంతే
ఉయ్యాల ఉగుతాము ఇక వాళ్ళని చూసుకోవాలి ఇక మధ్యలో
ఆ
ఇంకా
ఎంలే ఇంకా డైలీ పోతారా మరి ఆ క అంటే ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ అయిన దగ్గర నుంచల్లి ఫోన్ లోనే
ఆ
తక్కువ ఇగ ఫ్రెండ్స్ మీరు
ఓ టూ మంత్స్ అయిందట్టుందిరా ఒక అంటే మా క్లాస్మేట్ ఒక అబ్బాయి పెళ్ళిలో కలిసామ్ ఇంకా అప్ప అప్పటినుంచి ఇంకా లేదిగా
ఆహా మేము ఎక్కువ ఇగ ఫోన్ లేని అందరి అందరికి చిన్న చిన్న పిల్లలే ఉన్నారు కదా తర్వాత ఎప్పున్నా వాళ్ళు కొంచెం మరి వాళ్ళ కొంచెం మరి మా పెళ్ పెళ్ళిళలకు పోయినాం కాని మామూలు ఎప్పుడు కలుచుకోలే
వాళ్ళు దూరం దూరం ఉంటారు ఇక వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ ఊర్లు కూడా తెలివవు సరిగ్గా కాని ఇ- వాళ్ళు ఇగ ఎక్కడుం ఉంటారో తెలియదు కానీ ఏదన్నా అనుకుంటే మాత్రం వస్తారు అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళిపోతాం మళ్ళీ ఈ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే అయితే రారీగా కుదరదు కదా వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ది
ఆ అంటే మీ పిల్లలు ఇద్దరు అంగన్వాడేనా
ఆ ఇద్దరు ఒక ఆమెకి ఫైవ్ ఇంకొక ఆమకి త్రీ
ఆహా ఇంకా అంగన్వాడికే ఎందుకు ఫై అయినా ఎందుకు అంగన్వాడికి
న ఇప్పుడ ఎందుకు అమె చేస్తాని నేను తూలలేరా ఇప్పుడు వద్ద అనుకుంటున్నా మేము ఏ ఆడుకునే ఏజ్ లోనే ఎందుకు అంతగానో బట్టి పట్టించుడని నాకు నచ్చట్లే ఇ మల్ల ప్లస్ న్యూస్లు వస్తున్నాయి కదా ఇ ఇంకా అవి చూస్తా అంటే ఇంకా గోరమ్ అనిపిస్తంది
ఆ ఇప్పుడు సమ్మర్ ఆ సమ్మర్ తర్వాత పంపించు
పంపిస్తానే గానీ ఇంత చిన్నప్పుడు వాళ్ళు పోయి అంత స్ట్రెస్ పడాలిఆడ, ఇప్పుడు ఎవరైనా కొట్టినా తిట్టినా చెప్పేటట్టు ఉండాలి కదా మనకి భయం పెట్టుకుంటారు తెగా ఎందుకు అని నేన్ కూడా తోలట్లే మా ఆయన కూడా ఇప్పుడు వద్దులే కొంచెం టైం తీసుకుందామని అంటే సరేలే అని ఇంగా తొలలే
ఇద్దరు పాపలేనా
ఆ ఇద్దరు పాపలే
ఆహా
మాప్ప లేగా వాళ్ళే ఆడుకుంటా ఉంటారు ఇక
ఆహా ఇంకా నువ్వు ఆ ఇంట్లోనే ఉంటావు హౌస్ వైఫ్యినా
ఇలు కొంచెం స్కూల్ కి వెళ్లే ఏజ్ వచ్చినాక, మా ఆయన ఇంటీరియర్ వర్క్స్ చేస్తారు, అందులో నేను కూడా నన్న తర్వాత పెట్టిస్తలే అన్నారు ఇక ఉప్పుడక అప్పుడ దాక ఇక వెళ్ళం జూస చూసుకోవాలి కదా
చూసుకోవాలి
లేచే ఇగ మ అత్తమా వారికి అట్లే ఉండరు నేను నేనే కదా ఉండేది, పిల్లల్ని చూసుకోవడానికి లేరు ఎవ్వరు అమ్మ వాళ అంటే వాళ్ళురు లో కాదా వాళ్ళకి వాళ్ళి ఇంటికాడే పనులు వాళ్ళకు ఉంటాయి ఇలా కుదార్దు అ నేనే ఇంగ ఇక్కడ ఉంటాయి వాళ్ళు ఇక స్కూల్ కెళ్ళి వస్తారు కదా ఆ టైమ్ లో వెళ్తాారు
అవు
ఆ టైమ్ లో ఇక మాయన నేను ఒక్కడే వెళ్తాం ఒక్కడిక వెళి ఒక్కడక రావచ్చు కదా అన్నట్టు ఒక దగ్గరికి వెళ్ా మీరు ఇంట్లోనేేనా
నేను ఇంట్లోనే పాప అప్పా ను స్కూల్ వేసినాం ఇయరే బాబు ఇంకా చిన్న ప
అవునా
టూ ఇయర్స్ బాబు
ఆహా
హ ఈ ఆయన పెరిగినా ఆ పెరిగినాంక చూడాలేమన్నా
మీ దగ్గర ఉండేటి అంటే అతే ఏం లేవు మాకైతే దగ్గరకి ఏముండవు వర్క్ చేసుకోవడానికి ఇ వెళ్తే కొంచెం దూరం వెళ్ళాలి అందుకే ఇక ఇప్పుడే ఎందుకు వాళ్ళు కొంచెం పెద్దగా వాళ్ళు ఏదైనా పని ఉన్నా వాళ్ళు చేసుకునే లాగా అంటే ఇంట్లోది కాదులే కాని వాళ్ళ వాళ్ళు వాష్రూమ్ పోవడం అది ఇది కొంచెం ఉంటే బాగుంటది కదా అని ఆ అవుదన్న నువ్వెంత చదువుకున్నావ్ ఇంత చదువుకున్నాం
డిగ్రీ నువ్వు
అది ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపో గానే మ్యారేజ్ అయింది
ఆ అంటే నాది ఇంటర్ అని డిగ్రీ ఫస్ట్ ఇయర్లా అయిపోయింది క
ఆహా ఇంటర్ అయిపోగా అది కోవిడ్ టైమ్ లో అయిపోయింది
ఆహా మాదిగా అప్పుడే కోవిడే
ఆ సెకండ్ టైమ్ వచ్చిందిగా కోవిడ్ సెకండ్ ల్యా లాక్డౌన్
ఆహా ఫస్ట్ కోవిళ్ళనే అయింది మ్యారేజ్
అప్పడుకిక నా ఇంటరెక్ట్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ అయిపోయినాయి నాక్ జల్ట్ వచ్చింది వచ్చినాక సమ్మర్ లో అయింది
మరి ఆహా మరి అదే ఫస్ట్ ఫస్ట్ లక్డౌన్కే
అవునా
ఆ
అప్పుడే మేము మళ్ళీ ఇట్లా హైదరాబాద్ రావాల్సి వచ్చి, ఇక అక్కడే ఉన్నాం మేము
ఆ ఇప్పుడు అక్కడనే ఉంటున్నారా
అయితే మొన్ననే వచ్చినాం ఇడికి, మొన్న రాక ఇక ఊర్లో ఫెస్టివల్స్ ప్లస్ మాకు అద ఎంగేజ్మెంట్ అవి ఇవి ఉన్నాయి, మా రిలేటివ్స్వి క అటు తిరగి ఇక వచ్చినాం మొన్ననే
ఆహా
ద కారియ ఎం లెవ్ ఇంకా ఏమన్నా ఇంట్లో ఉత్తిగా వాళ్ళు వెళ్ళిపోయిక ఏమనిపిస్తుో ఒక ఆలో వస్తుంది మన ఉంటే బ వర్క్ చేయడానికి అన్నట్టు ఆలోచిస్తాన్నా కాకపోతే ఏది కూడా ఇప్పుడు ఆ ఆన్లైన్ లో ఏది నమ్మేటటు లేదు కదా ఇకా అందుకే చూస్తుాన్నాం ఏమైన్నా జాబ్స్ ఉంటే బాగుండు అని
ఆ
పతం లాగున్నా బాగుంటాయి కదా అని చూస్తున్న
అంతే నేను అదే అనుకుంటున్నా ఇక మా బాబు ఇగ నెక్స్ట్ ఇయర్ వరకు ఆయనకు పాల్ బాన్ చెప్పచ్చి, ఏదనా ఒకటి చూసుకోవాలిగా ఇట్లా ఇంట్లో ఉంటే కూడా ఎప్పుడు పని ఇంట్లో ఏదో ఒకటి చూసి కోవాలని అనుకుంటాను కానీ ఏమైతదో తెల్వదు కదా
అవును ఇప్పుడు ఎట్లా అంటే మనకి హాలిడేస్ ఉంటే ఉండవు అందులో మళ్ళీ ఇంట్లో చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని ధోలు రావాలి అన్నీ ఉంటాయి కదా అందు కె నేను కూడా అదే ఆలోచిస్తాన్నా, ఎట్లా అని ఏమైన్నా వరకు నీకు తెలిసిన ఉంటే చెప్ రాదు
ఇ తెలిసినా అంటే ఏం లేవరు కదే పొలం ప ఉన్నాయి గంతే
అే అంటే మా సైడ్ అయితే ఇక ఆన్లైన్ జాబ్ ఏమన్నా ఉంటే అంటే కొంతమంది యాడ్స్ ఇస్తారు అవి ఇస్తారు ని అవి చెయ్యాలంటేనేమో నమ్మకం ముఖం లేదు
ఆ ఇప్పుడు ఫోన్ లో కొన్ని ఆ ఫోన్ లో కొన్ని ఇస్తాను కాని మా ఫ్రెండ్ ఒక ఆమె ట్రై చేసిందట మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటారు కానీ అది ఫేక్ అని అంటారు
అవి ఫేకే ర అవి మనకి ఫ్రాడ్ లాగానే అవి ఎప్పటిక కనా భైట్ ఆవడతే అవి మళ్ళీ ప్లేస్ ఏందంటే మాకు ఇంతకు ముందు నేను ఒక దాంట్లో చేసింది రా మీరాటి అని అందులో చేస్తే నాకు ఫస్ట్ త్రీ ఎయిటీ ఏమ తీసుకున్నారు వాళ్ళు అంటే మన ఫామ్ ఫిల్ అప్ చేయడానికి తీసుకొని ఇకది చేసరిగా న సార్ మళ్ళీ ఇగా జాయినింగ్స్ దే